హలో
హలో
ఆ చెప్పండి బావున్నారా
ఆ బావున్నా నువ్వు బావున్నావా ఏం చేస్తున్నవ్
ఏం లేదు ఇప్పుడే అన్ని పనులు అయిపోయినాయి ఖాళీగానే ఉన్నా ఇప్పుడు
అవునా టీ తాగిండ్రా
ఆ టీ తాగుతా టీ తాగకపోతే ఎట్లా మరి
మీక్ ఇష్టమా
టీ ఇష్టమా చాలా ఇష్టమండి టీం ని తాగలేదంటే హెడ్డె కోస్తుది ఇంకా
న్యాకు అంత ఇష్టం ఉండదు టీ తాగడం
అవునా అసలు మీరు తాగరా
తాగుతా అప్పుడప్పుడు ఒక అల్లం వేస్తే తాగబుద్దైతది లేకపోతే నార్మల్ డేస్తే అస్సలు తాగబుద్ది కాదు
అవునా అండి అలా మే
పొద్దున సాయంత్రం
ఆహా
హలో
హ
వినిపిస్తుంద నా వాయిస్
ఆ విన్ ఆ వినిపిస్తుందండి
మరి ఎందుకు ఏం మాట్లాడట్లేదు
లేదండి నాకు ఏం వినిపించలే ఇంతకు ముందు అయితే మాట్లాడలేదు
అవునా మరి ఏం వంట చేశారు ఈరోజు
ఏమో అండి ఇంకా వంటెం చేయలేదు మా మమ్మీ చేస్తది
ఇంత టైం అయింది కదా ఇంకా చేయలేదా ఇప్పటి వరకు
టైమ్ అయిందికానీ ఒకసారి అట్లా లేట్ అవుతుందండి వేడి వేడి చేసి తింటామ అండి ఇంగ మళ్ళీ చల్లగా అయిపోతది కదా
ఆహా అవును చ లేదు ఇంకా కొంచెం సేపుయినాం ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అది తింటాం అట్లా రోజు
అవునా అందరు కలిసి తింటారా ఎట్లా తింటారు
అందరం కలిసే తింటాము ఇక మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే కుదరదు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా వెళ్ళిపోతారు కాబట్టి కుదరదు కాబట్టి నైటిగా అందరం కలిసి తింటాం అండ్ ఎవ్రీ సండే పొద్దున్న మధ్యాం సాయంత్రం అందరం కలిసి తింటాం
అవునా అండి అది మంచి అలవాట అండి పాతకాలంలో కూడా అందరు అలానే అందరు కలిసి మంచిగా కలిసిమెలిసి తేనే వాళ్ళు
అట్లాతి అంటేనే మంచిగా అనిపిస్తుంది ఎవరిదివాలు తిని ఎవరిదివాల బిజీ లైఫ్ అయిపోయింది వచ్చింది మీరు కూరగాయలు పండిస్తారా మీది ఏంటి టౌనా లేకపోతే పల్లెటూరేనా
పల్లెటూరు ఏం కాదు అలాని టౌన్ ఏం కాదు కాని అట్లా మామూలుగా సిటీ లాగానే ఉంటది కొంచెం
ఆహా మరి కూరగాయలు పండిస్తారా ఇంట్లోనే లేకపోతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారా
పండిస్తారా అంటే మాక అంత ప్లేస్ ఏం లేదు పండించడానికని ఏదో అట్లా తోచ్చినయి కొన్ని కొన్ని పెడతాం అట్లా వెజిటబుల్స్ అవునండి నాకు చాలా ఇష్టం ఇష్టంమండి గార్డెనింగ్ చేయడం
అవునా ఏమ్ ఏమ్ పెంచిండ్రు మరి కొన్ని అంటే
కొన్ని అంటే ఇట్లా సింపుల్గా అంటే మాకు అంత ప్లేస్ ఏం లేదు ఇట్లా చిన్న చిన్న కుండీలు ఇట్లా డబ్బాలు ఉంటాయి కదండి వాటిలో పెరిగేటివి ఏమంటే పుదీనా కోతిమీరు ఇట్లా టమాట చిన్న చిన్నవి వస్తాయి కదా అండీ పచ్చిమిర్చి అట్లా పెడతామండి
ఆహా అట్లా బాగా అనిపిస్తది కదా అట్లా పెంచితే మన ఇంట్లోనే అండ్ వండుకొని తింటే ఫ్రెష్గా
అవునండి
అంటే దాంట్లో ఏం కెమికల్స్ అవి ఇవి ఏం కలపం కదా మార్కెట్ నుండే తే చ్చినయి అన్ని అట్లా ఉంటాయి అంటే ఇంటికాడ ఉన్నాయి మంచిగా ఫ్రెష్ గా ఉంటాయి తినబుద్ధి అయితది చూస్తే కూడా
ఉమ్ అవునండి మళ్లీ అగ్ బగ్ మనం గుమ్మ చెట్లును పెంచు మొత్తంగా మనం మనం పెంచుకున్నాం ఈ చెట్టు ఇట్లా దానికి పువ్వు వచ్చిన కొంచెం ఆకు వచ్చినా చిగురు వచ్చినా కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తదండి
అవును నిజమే హా మేము కూడా పెంచు తం
అవునా మీరు ఏమ్ ఏమ్ పెంచ్చిర్రు అండీ
కొంచెం ప్లేస్ ఉంటది అంతే వెనుక ముందు కూడా చిన్న కుండీలలో పెట్టాము అట్లా ఫ్లవర్స్ చిన్నగా షో లా ఉంటాయి కదా
ఆ
ఒక టూ త్రీ ఫ్లవర్స్ పెట్టాం ఎందుకంటే మేము ఎవ్రీ డే దీపం పెడతాం అన్నట్టు సో దీ దీపం పెడితే దేవుడికి కోసం పువ్వులు కా కావాలి కదా చాల అంటే పక్క వాళ్ళ చెట్ చెట్లు ఉంటాయి కాని వాళ్లాయి మనం పెడితే అంత మనకు పుణ్యం రాదు మన చెట్టు నుండి పెడితేనే అది ఒకటైనా సరే పుణ్యం వస్తదని అని చెప్పేసి అట్లా ఒక టూ త్రీ చెట్లు అట్లా పెట్టినాం అన్నట్టు ఈ చక్రం పూలు అంటారు కదా
ఆ ఆ అవునండి అది కూడా కరెక్ట్ గానే ఒక వేల మన ఇంట్ల రోజు అంటే రోజు కూడా పూయ్యాయి కదండి పూలు ఇట్లా మనం ఏమన్నా చేసినమ్ ఇప్పుడు కూడా ఫంక్షన్స్ చేసిన పూజలు చేసిన పెద్ద పెద్ద ఎట్లా మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం అట్లానే ఇంటి పక్క వాళ్ళు కూడా అడుక్కోవచ్చు అంటే అంటే వా అంటే వాళ్ళని అడుక్కుంటే వాళ్ళకి పుణ్యము వస్ వస్తాదని అలా ఏం లేదు గాని వస్తాది వాళ్ళ కూడా కాని మనం కూడా వాళ్ళకు ఆ వాటర్ పోయడం వాళ్ళు కూడా హెల్ప్ చేయడం అట్లాంటి మనం కూడా చెయవచ్చు కదండి
ఆ అట్లా అట్లా ఓకే బట్ మన ఇంటీ ఇంట్లో కూడా ఒక టూ త్రీ చెట్లు ఉంటే మనకు కూడా సంతోషం హ్యాపీగా అనిపిస్తాయి అదే మన ఇంట్లో పూసినాయి మనం నీళ్ళు వస్తే మన చేతుల ద్వారా నాటినం అని అట్లా ఒక చిన్న చిన్న చెట్లు ఉన్నా కూడా అవి మంచిగా కనిపిస్తాయి మనకు ప్లేస్ లేకున్నా కూడా చిన్న చిన్న కుండీలలో పెంచుకుంటే మంచిగా కనిపిస్తాయి చూడ్డానికి కూడా మనకు
హ్ అవునండి అది కూడా కరెక్టే గాని ఒకవేళ తప్పని పరిస్థితి లేనప్పుడు ఏం చేస్తాం తెచ్చుకుంటాం కదా ఇట్లా
ఆ వాళ్ళ అడిగి తెచ్చుకోవడమే ఇం తా వేరే ఆప్షన్ ఉండదు కదా ఇగ అప్పుడు అర్జెంట్
వాటర్ పోయడం వాళ్ళు కూడా హెల్ప్ చేయడం ఏమో చేస్తే
హ్మ్ మనకు కూడా తెంపుకోవాలనిపిస్తాది అరే మన మనం కూడా ఏసినం కదా తెంపుకుంటే ఏం తప్పు కాదులే అనీ చే
మ్ ఒకవేళ వాళ్ళకి లేనప్పుడు మన మనం కూడా ఇస్తాం కదా అట్లని
ఇంకా వేరేదెమైన కూరగాయలు పండిస్తారా
కూరగాయలాంటే ఆ పెట్టామండి లాస్ట్ టైం అట్లా కాకరకాయలు ఇట్లా ఏమంటారు. గోంగూర, చిక్కుడుగాయలు అట్లా వెంటి పెట్టినమండి. అంటే బాగా రాకపోయి పైన కూడా ఇంటి మందం మేము తీసుకునే ఒక కటుత్ టూ టైమ్స్ అట్లా తినేలాగా వచ్చినాయండి బాగా టేస్ట్ ఉంటాయండి. మనం చేతిల్లో మనం పెంచుకుంటాం కదా ఏం ఎరువులే కెమికల్స్ ఉండవు ఏం ఏయ్యావ్ న్యాచ్ చురల్ గా మనం వాటర్ పోస్తాం అలాంటి ఇట్లా ఏమంటారు మనం ఎగ్స్ కర్రీస్ అవన్నీ చేసుకు టాం కదా ఎక్షల్స్ అవన్నీ ఉంటాయి కదా వలన్మి మిక్సి మిక్సిబట్టి దాన్ని వేయడం వల్ల అది కూడా నేచురల్ ఎరువులాగా వాళ్లకు
మీకు ఎరువు తయారు చేయడం వచ్చా అండి.
ఆ వచ్చు అండి కనీ అంత అంత పెద్ద ప్రోసెస్ ఇంట్లా ఏం చేయ్యము కానీ జస్ట్ చిన్న చిన్న ఇప్పుడు మనం కూరగాయాలు కట్ చేస్తాం. చేసినంతకే మార్క్ ట్ కెళ్ళినప్పుడు మొత్తం కూరగాయలు తీస్ కోస్తాం కదా అవ్వని చెత్త ఇప్పుడు మక్ తీసి పడేస్తాం కదా అవి వాష్ చేసినప్పు అప్పు డు మొత్తం అవన్నీ కదండి అవన్నీ ఒక ఉమ్ బకెట్లో అన్న దేంట్లో అన్న ఏసి సి అవ్ కూరగాయల చెత్త మొత్తం ఏసేసి మట్టి ఏస్తే గాడ్ ట్వంటి డేస్ థర్టీ డేస్ కట్లా అది ఎరువులాగా మొత్త త్తం రెడీ అయిపోతదండి వర్మీ కంపోస్ట్ లాగా మొత్తం పురుగులు వస్థాయి కదా న్యాచురల్ అన్నట్టు అది భూమి పో పోషణ ఇస్తంది కదా మంచిగా దాని వల్ల కూడా మంచిగా పెరుగుతాయండి చేసుకుంటాం అట్లా మేము
అవునా చాలా మంచి విషయం చెప్పారు ఇది నాకు తెలిలీదు ఎప్పుడు నేను వెజిటేబుల్స్ కట్ చేసినా కూడా పడే పడేస్తాను ఈసారి నుండి ట్రై చేసి చూస్త
ట్రై చెయ్యండి మీరు కూడా అంటారు నే నెక్ట్ టైం ఇది బాగా వర్కౌట్ అయింది చెట్లు బాగా పెరుగుతున్నాయని మీరే చెప్పు
హా ట్రై చేస్తాను నేను కూడా ఈసారి నుండి
మ్ ఇ ఇంకా ఇంకా అవే కాకుండా ఇప్పుడు మనం కట్టెలు పోయి ఉంటాది కదా అండి కట్టెలు పోయి వాటర్ పెట్టుకుంటాం పెట్టుకుంటాం అవి బూడి దేవుని కూడా ఇప్పు చెట్లాకు చిన్న పురుగులు రావడం రంధ్రాలు ఇట్లా పడితేయి కదండి ఆకులకు అవన్నీ అట్లా వచ్చినప్పు ఇప్పుడు మనం మనం క చేసిన కట్టెలు పోయి మీద చేసిన బూడిది ఉంటది కదండి లాస్ట్ క కాల్పోయింది ఆ బూడిద వేయడం వల్ల కూడా మనం కూరుగులని మన చెట్లని మనం కాపాడుకోవచ్చ అండి
అవునా ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు
నేర్చుకోవాలంటే అట్లా మా మా మా మమ్మీ మా అమమ్మ వాళ్ళు అట్లా చెప్పే వాళ్ళు కూడా ఇప్పుడు ఫోన్స్లలో కూడా ఇక్కడ చూసిన పేపర్స్లలో కూడా ఇప్పుడు వస్తున్నాయి కద దాని మీద అవేర్నెస్ అందరికి ఇప్పుడు మన ఇంట్లో మనం చెట్లు పెంచు కోవాలి మనకి ఇట్లా ప్లేస్ లేకపోయినా మనం మనం పండించుకని తినాలి అని అలా అంటారు కదా అట్లా అవేర్నెస్ వచ్చి నాకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తదండి చాలా
అవును నేను కూడా మొన్న చూసాను అయితే పేపర్ లో ఏమో వచ్చిందంటే మిద్ద మీద అంటే ప్లేస్ లేకపోయినా కూడా మిద్దె మీద తోటలు అని చెప్పేసి చాలా మంది బయట నుండి తెచ్చుకోకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇంటి మందం సరిపోయేటట్టు అంద కూరగాలు పెంచుకుంటారు మంచి
అట్లనే వాళ్ళకి అందరికి అవర్నెస్చ్చ వచ్చి ఎవరింట్లో వాళ్ళు పెంచుకుంటే అస మనకు మార్కెట్కి వెళ్ళే అవసరమే ఉండ కూరగాయ రేలు పెరిన ఏం పెరిగినా అసలు మాకు సంబంధం ఉండదు
ఐడియా మంచిగా అనిపించింది నాకు కూడా అలా అని చెయాలి అనిపించేది చిన్న చిన్నగా మనవందం అయినా చాలు ఆ క పూట కర్రికయినా కూడా అట్లా మంచిగా అనిపిస్తుంది తినాలి అనిపిస్తుంది
ఆ అవునండి
మార్కెట్లోనే తెచ్ చున్నాయ్ అంతా ఫ్రెష్ ఉండవు. ఎప్పటికవాలి ఎప్పుడు నుండి తెస్తారు, ఏమో అర్థం కాదు కాని అంత ఫ్రెష్ అనిపించవ్ అవి తినాలి అని కూడా అనిపించవంట
అవునం టేస్ట్ ఉండచ్చ అస్ అసలు ఎంత నువ్ మీరెంత బాగా చేస్ నేం జేసినా కూడా దాంట్లో టేస్ట్ అనేది రాదు, అసలు పాతకాలంలో అయితే ఎంత ఎంత మంచిగా ఫ్రెష్గా ఉండేది, వాళ్ళు వాళ్ళు కోసం పోనీ వాళ్ళు జేస్కోను వల్ల బాగా టేస్ట్ వాళ్ళు హెల్దీ కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా అందరు.
అవును అందరికి పెరడ్లు ఉండేవి మంచిగా అన్ని పండించుకునే వాళ్ళు మంచిగా చేస్కొని తినేవాళ్ళు లోలపట్లో ఇప్పుడిక అన్ని బిల్డింగ్స్ పక్కపక్క పక్కన ఇల్లు ఇరుకిర్రుగా ఇల్లు సో అట్లాగే ఎవ్వరికి అంత ప్లేస్లు ఉండట్లేదు ఇక బిజీ బిజీ లైఫల్లా ఇగా ఎవ్వరు కూడా అంత చూడట్లేదు బట్ ఇప్పుడు అంన్
చూడట్లేదు గాని ఇప్పుడు మనకు ఇప్పుడు కొన్రోల్ య్ థింక్ మనకి తిండి కూడా దొరకదు. ఇప్పుడు దాని ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఏం చేస్తావువ్ నువ్వు అంట్ సాఫ్ట్వేర్ అంటారు, గవర్నమెంట్, జాబ్ అంటారు అన్నీ అంటారు కానీ నేను రైతు అవుతా నేను పంటలు వంటించుతా అందరికి ఆహారం పెడతా అని ఎవ్వరు అనుకోరు కదండి
అవును అలా ఎవ్వరు అనరూ వాళ్ళు లేక
కొడుకులను ఇంజనీరింగ్ చేయాలి డాక్టర్ చేయాలి పెద్ద పెద్ద చదువు చదిపించాలి అనుకుంటుండడుగాని నేను నేను ఆ బిడ్డని నేను రైతు చేస్తా అ వాళని అనుకోవట్లేదు అదే ఇట్లనే కొనసాగుకుంటూ వెళ్ళిపోయింది అనుకో ఫ్యూచర్ లో అసలు మనకు రైతులునే వళ కనిపించరు మనకు పంటలు రావు
అ తినడానికి కూడా అప్పుడు ఏమి ఉండదు రైతు తు అనేవాడు లేకపోతె
కే ఒక అంటే ఇప్పుడు జాబ్ చేస్తేనే అది మనకు శాలరీ శాలరీ కోసం జాబ్ చేస్తాం అంతే మనీ కోసం అంటే మనం రైతులు మన కానీ ప్రపంచానికి తిండే వాళ్ళ రైతులు అట్లాంటి రైతులు లేకపోతే ఎలా అయిపోతుందండి అసలు
కానీ వాళ్ళకు వాల్యూ లేదు ఇప్పుడు ఏదైనా పెళ్లి సంబంధాలు వచ్చిన రైతు అంటే మేము చేసుకోమంట ఏదైనా సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఉంటేనే చేసుకుంటాం అంట
అవును అట్లా అంటుండ్రగాని అసలు రైతులు ఎ లేకపోత అసలు ఎవ్వరుంటారండి ఎవ్వరు ఉండలేరు రైతులు ఏంది అసలు అసలు అన్నం తినేది అసలు మనం ఇట్లా బతుకున్నాం పైసలు పైసలు అంటాం కానీ అసలు మనం అన్నం తినకుండా బతుకుతాం అసలు
బతకనేం కాని వాళ్ళకు అసలు వాల్యూ లేక చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళని పాపం వాళ్ళు చాలా బాధపడి అసలు మేం లేకుంటే లేరు అని వాళ్ళకు ఉంటది కాని అది ఎవ్వరు అసలు ఆలోచించరు అసలు
అవును ని ఫ్యూచర్ లో అయితే ఇప్పుడు ఇవన్నీ జాబ్స్ అవన్నీ కాకుండా ఇప్పుడు ఇప్పుడున్న యూత్ అయితే మేము కూడా వ్యవసాయం చేస్తాం మేము ఇప్పుడు అట్లాంటి కోర్సులు కూడా వస్తున్నాయండి ఇంకా చాలా చాలా కోర్సులు రావాలి అలాంటి నేను కూడా ఒకవేళ నా ఫ్యూచర్ లో పెళ్ళ అయినాక కూడా నా పిల్లలను రైతులాగే ఇట్లా చెయాలి చెట్లు పెంచాలి ఒకవేళ మనకు అంత పొలాలు అవన్నీ లేవు అనుకున్న కూడా మద్ద తోటలు ఇట్లా మీరు చెప్పినట్టు ఇట్లా మనం వ్యవసాయం చేసుకోవాలి అట్లా నేర్పిస్తానండి మా పిల్లలు కూడా మీరు గూడ చెప్పండి
ఓకే అండి మరి ఉ
ఓకే అండి బాయ్